వినిపిస్తుందా
వినిపిస్తున్నా ఏం చేస్సున్నారండి
ఏం లేదండి జుట్టేసుకుంటున్న బ్యాంక్ దగ్గరకు ఒక పని ఉంది వెళ్దాం అనుకుంటున్నాను అనమాట తిన్నాండి ఇప్పుడే మా నాన్న వచ్చిర్రు ముగ్గురం మా అమ్మ నాన్న నేన్ కూర్చొని తినేసామ్ ఇప్పుడే
కూరండి
మాది ఇయాలా మామిడికాయ పప్పండి మస్తు ఉందండి అసలు మీరు కూడా మీ ఇంటిక్ కానీ మామిడికాయలు ఉంటే చేసుకోండి పప్పు
ఆ చేసుకుంటాం అండి మా అమ్మ కూడా వేస్తదండి
అవునా మేము మొన్న ఉగాది పచ్చడికి ఉగాది పండక్కి ఉగాది పచ్చడి వేసిరా అండి
మేము చెయ్యమండి పచ్చడ
అవునా మరి ఏం చేస్తారండి, పచ్చడి ఎందుకు వేసుకోరు మరి అది చేసుకున్నప్పుడు.
మో చేసుకోలేదండి మాకి అంటే మా తాతల నుండి మా తాత వాళ్ళ తాతల నుండి. లేదండి అంటే అప్పండుగ ఆ ఉం
ఎందుకండి తినే అయితే ఉంటయి తాగ్యదతే ఉండదను
అది దినేది రెండు తినే తీేంగాగా రలుంందాడి
అవున మరి ఉగాది ఒక్కటే పండుగ వేసుకోరా అండి మీరు
అవునండి
అ ఆ
ఏం చేస్తున్నారు అండి
అట్లానే ఇంకా కొంచెం చ అంటే చౌదిద్దులు అవన్నీ తెచ్చుకుందాం అనుకుంటున్నారు రేపుడు నేను హాస్టల్ కి పోవాల అన్నమాట
అమా వెళ్తున్నారా అండి
ఇంకా వెళ్ళాలి కదండి మళ్ళీ పండగ ఎల్లుండి రమ్మంటున్నారు కాగానీ ఒక అంటే నకు ఎగ్జామ్ ఉంది ఇంకా ఎది పోతానో తెలియదండి నేను ఇంటికి వస్తానో ఇంటికి హాస్టల్ కి వెళ్తాను
ఆహా అవున అండి
కుడి మీరండి చదువుకుంటున్నారా అండి
చదువుకుంటున్నాం కాకపోతే ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నాండి కాలేజీ ఓట్లేనండి
ఎందుకు
మండే నుండి సోమవారం నుండి పోతు
ఆ ఎందు ఇక్కడ సెల్వలు వచ్చినాయని బడి దొంగ
నేను పాడే కాదండి కాలేజ్ అ
అదే అండి కాలేజీ చిన్న ఇప్పుడు అంటుండే మా అమ్మగారు అందుకేనే గుర్తు సిని నా మాట అవునండి ఇంకా
ఇంకేం చేస్తున్నారు రండి మీరు హలో యినా పడుతుందా అండి
ఆ ఇంకాండి
ఏం చేస్తున్నండి
అ మా దగ్గర ఒక టెడ్ బియర్ ఉంది
అవు
మస్తుంది తెలుసా ఎంత పెద్దగా ఉంటదంటే మీ అంత పెద్దగా ఉంటది అనమాట మా ఇంట్లో నాకు చెల్ెలు లేరని చెప్పిన కదండి అయితే అది కొనుక్కున్నా అనమాట నేనే
ఆహా అవునాండి
అవునండి
మేము కూడా తోడ్డుపైకి వెళ్ళాలిండి మా ఫ్రెండ్ నేను వెళ్తామండి మా స్నేహితురాలు నేను
ఎక్కడికి ఏళ్తారు
మా విలేజీల్నే అండి
అవునా మీ పడు ఆ పోదాం మాక్ బ్యాక్ ఓ బ్యాంకుక్ పోవాలండి మా నాన్న మా అమ్మ నేను పోదాం అనుకోని రెడీ అయితున్నాం అనమాట మా అమ్మ చీర కట్టుకుంటుంది కొంచెం ఆగు పోదామని అన్నదిగ
అవునా అండి
హ్మ్ అవునండి మీరు ఎప్పుడైనా పె పెళ్ళికి ఏళ్ళిరాండి ఎప్పుడైనా ఎవర్ పెళ్లికేనా
ఆ వెళ్ళినామండి చాలనా వెళ్ళినామండి పెళ్ళిళ్ళకి మా అక్క పెళ్ళిళ్లకి మా అన్న పెళ్ళిళ్ళకి అందరి పెళ్ళిళకి
మీ అన్నా పెళ్లయిందా అండి మీస్
ఆహా కాలేదండి క్లైంట్ పక్కన వాళ్ళు రిలేటివ్స్ ఉంటారు కదాండి
మీ అన్న వాళ్ళకి సంబంధం ఏమన్నా మీరు ఇంట్లా
ఉహ్మ్ చూడమండి ఇప్పుడే
చాదువుకుంటుండా అండి
అవునండి చదువుకుం
ఇప్పుడు ఒకవేళ మీ ఇంటికాడ సంబంధం చూస్తా అంటే చెప్పండి మా ఇంటి కూడా ఒక పిల్లుందనమాట మస్తు మం చిది ఇంకా చాలా అంటే మీ అంత మంచిది అన్నమా టమే చూడమంటే మేము చూస్తాం మీ అన్నయ్య కి
ఆ సరే అండి చూస్తప్పుడు
మనం వాళ్ళే పెడతారండి బంగారం పెట్టుకుంటారంట అస్తి వాళ్ళే ఇస్తారంట మీరు అడగండి మీ అమ్మ నాన్నలకి ఇగ అమ్మ ఫస్ట్ మీ అన్నయ్యని అడగండి పెళ్ళి చేేసుకుంటరా అని ఒకవేళ నచ్చింది బా బానే ఉంది అమ్మాయి అంటే మీ అమ్మా వాళ్ళకి కూడా చెప్పండి
హా అంటే ఏప్పుడు అంతలా చెయ్యారండి
ఇప్పుడు ఏం చెయొద్దండి ఒక నాలుగు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు తర్వాత చెయ్యండి ఆమె ఆగుతుదండి ఆమె కూడా చదువు అనుకుంటున్నానమ్మ ఇప్పుడే బీటెక్ ఫస్ట్ ఇయర్ ఏమో అనుకుంటా ఉమ్
మా అన్నయ్య బీటెక్ అయిపోయిందండి వన్ ఇయర్ అవుతుందండి బీటెక్
మరి ఇప్పుడు ఏం చదువుకుంట టూనండి
ఇప్పుడు అంటే కోచింగ్ ట్రైనింగ్ తీసుకుంటారు కదా
అవునా మీ ఊర్లో కోచింగ్ కూడా ఉంటదా అండి
ఆహా మా ఊర్లో ఉండదండి
హైదరాబాద్ ఆ హైదరాబాద్ అట్లా పోవాల ండి
ఆ అట్లు వెళ్ళాలండి ఇగ
ఉద్యోగం చేయ్యారా అండి మరి
అదే ట్రై అంటే చూస్తుండండి కాకపోతే ఇంకా అదృష్టం కూడా ఉండాలి కదండి కొంచెం
అవునండి ఎంత కష్ట కష్టం ఉన్నా కూడా కష్ట అంటే కష్టపడ్డా కూడా అదృష్టం అనేది ఒకటి ఉండాలండి మన
ఉమ్ ఉన్నప్పుడే వస్త చదవండి అది కూడా
అవునండి
మరి ఏం తీసుకొసుకుంటారు అండి
అర్ధం కాలేదండి
ఏం తెచ్చుకుంటారండి అక్కడికి వెళ్ళి
బయటికి వెళ్ళి కమ్మలు ఇంకా గాజులు పట్టీలు కొనాలండి ఆ పండగ ఉంది కదా అట్లానే మా అమ్మ బట్టలు ఇప్పిస్తా అన్నది ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఇంకా కొనుక్కొచ్చుకుంటా అండి ఒక డ్రెస్
ఆహా అవునండి
మీరు కూడా మాకు పండుగకి ఎప్పుడైనా రండి మీ
ఆ వస్తామండి మేము కూడా మీకు అంటే మీరు మీ ఇంట్లో వారికి ఏమన్నా పండుగ చేసుకుంటారా అండి
ఆ అవునండి మేము ఏం పండగ చేసుకుంటాం చెప్పాలా అండి మీకు
ఉమ్ ఉమ్ చెప్పండి
ఒక ఆయన సైదులు దేవుడు అని ఒక ఆయన ఉంటాడు అన్నమాట అంటే వాళ్ళు తుర్కవాళ్ళు పూజ చేయొచ్చు ఆ దేవుడికి మీ మనం కూడా చేయొచ్చు అన్నమాట వాళ్ళ ఆయన దగ్గర మేము మేక కోస్తాం అన్నమాట మస్తు ఉంటారు తెలుసా అండి దర్గా అంటారు తెల్స అండ్ మీ
ఉహమ్ తెల్వదండి మీరు తింటరా అండి
ఆ మేమ్ తినము కాకపోతే కోస్తాము దేవుడికి పెడతాము సగం కూరనేమో దేవుడికి ఇచ్చేస్తారు పచ్చిదే ఇంకా మీతనంతా వండి టెన్ వేసి ఫంక్షన్ చేస్తారనమాట అందరు తింటారు చుట్టాలు అంటే తినే వాళ్ళందరూ
మీరయితే తినరా అండి
ఆహా మేమ్ తినము మొక్కుకుంటాము ఇకో అంటే ఎప్పుడైనా పెళ్ళిలయినా గృహప్రవేశ మయినా ఏదైనా అయితే రెండు మేకలు కోస్తాం చిన్న మేక కోస్తాం అని మొక్కుంటాం అనమాట
అవునండి మరె మీ పెళ్ళిల అంటే మీకు పెళ్ళిలు గిట్ల జరుగుతాయి ఇక అంటే కోడ్న్ని మేకని ఇట్ల ఏమి కోయర
ఆహా అట్లా గోయ్యము ఓన్లీ దేవుడి దగ్గర మేము మొక్కితే మాత్రమే కోస్తాం అక్కడే వండుకొని అక్కడే తినేస్తాము అంటే తెచ్చుకుంటారు కూడ కానీ మేము మా ఇంట్లో ఎవ్వరం తినం గదా బాక్సులలోం తెచ్చుకోము వేరే చుట్టాలకుళ్ళకిీళకి అందరికి బాక్సులలో పట్టిస్తాడండి మా నాన్న
ఉహు అవున
మా ఇంట్లో మళ్ళా మందు అవి కూడ తాగరు ఆ పెళ్ళిలల్లో ఓన్లీ పప్పు భోజనమే అండి గబ్ చూప్ లు స్వీట్లు మస్త్ రా రకాలు ఉంటాయండి మా ఇంట్లల్లో పెళ్లిికి మీరు నా పెళ్లిికి ఎప్పుడైన రండి పిలుస్ స్తాన్ నా పెళ్ళి కుదిరినప్పుడు ఎంత బాగ జరుతది తెల సార్కె ఒక ఇరవై రకాల పం స్వీట్లే ఉంటాయన్నమాట మా ఇండ్లలా
అవునండి మీ పెళ్ళికి పిలవండి మీ కూడా వస్ మేము ఎప్పుడు చూడ్లేదండి
పెళ్ళిలకు రాండి ఓన్లీ అన్నం పప్పు స్వీటు పన్నీరు ఇవ్వి ఉంటాయనమాట మంచి గ అన్ని రకా ఒక పచ్చళ్లే ఒక ఐద ఆరు రకాలు ఉంటాయండి టమడ పచ్చడి ఎండిమిరపకాయ పచ్చడి అని అన్ని పచ్చళ్ళు ఉంటాయి నెయ్యి ఉంటది కారపొడి ఉంటది అన్ని మొదటి కారం నుంచి ఉప్పు వరకు అన్ని ఉంటాయండి మా దగ్గర
అవునా అండి చెప్తుంటే నాకు రావాలనిపిస్తుంది
అయితే ఇప్పుడె ఎవరిదైన పెళ్ళి ఉంటే మ మ్ మిమ్మల్ని పిలుస్తానండి నా పెళ్ళి అంటే ఇప్పుడు చాలా టైం పడుతది కానీ ఇంకెవరిదైనా మా దాంట్లో పెళ్ళి అయినా కూడా చెప్తానండి మీకు ఒక్కొక్కరు యాభై యాభై రక్ రకాల టిఫిన్ అంటే టిఫిన్లల్లా కూడ పెసర్ దోష దోశ ఇడ్లీ వడ పొండా అన్ని పెడతారు ఒక సైడ్ అది పెడతారు మళ్ళీ కొన్ని సైడ్ ఏమో బ్రెడ్ వేంచి ఇస్తాడు మళ్ళీ గప్ చూప్లు పెడతాడు కొన్ని కాడేమో మళ్ళ స్వీట్లు పెడతారు మళ్ళా కొన్ని కాడ ఏమో అన్నం పెడతారు బిర్యానీ బగార్ రైస్ అవన్నీ మళ్ళ పన్నీరు కాజు కాజు పన్నీర్ తెల్స అండి మీకు
తెల్వదండి
చూదొరుకు అంటే జీడిపప్పులతో చేస్తారనమాట చాల బాగుంటదండి మీరు తినండి ఎప్పుడైనా
అ వస్తామ తింటామం అండి మేము కూడ
టైమ్ ఎంత అయితుందండి
టైం టూ థర్ ట్టి అయితుందండి
అండి మీరు సమయం చూస్తున్నారా అండి
ఆ చూస్తున్నామండి ఇంకా కాలేదండి
డి అదే మరి మీరు బయటికి పోవాలన్నారు కదా ఇంకా సమయం అయిందా లేదా అని నాకు ఉమ్ ఒక ఆల్ అంటే గుర్తొచ్చింది
ఆ అవునండి ఇంకా కాలేదండి ఇంకా ఒక వన్ మినిట్ అయితే అయిపోద్దండి ఇం
అవును వన్ మినిట్ అయితే ఒక రెండు నిమి నిమిషాలంటే మాకు వచ్చేస్తుందండి మీ దారి
ఆ వస్తుదండి మాకు దగ్గరే అండి కాపోతే ఎండ కొడుతుంది అనేస్
అవునవును ఆ మేం కూడా అదే ఆలోచిస్ న్నమండి ఎండుంది బ్యాంక్ పోదామంటే కానీ పోవాలండి ఇప్పుడు పోతేనే ఎప్పుడో పని అయితదండి మాకు మళ్ళా వచ్చే వారం
అవునండి రేపు ఎగ్జామ్ బాగా రాయండి
మ్ అవునా అండి మంచిగా రాస్తా అండి మీరు మీరు కూడా మంచిగా కాలేజ్కి వెళ్ళండి సోమవారం నుంచి
ఆ వెళ్తామండి మేము కూడా వెళ్ళి మంచిగా చదువుకుంటామండి మీరు కూడా మంచిగా జాబ్ ఉద్యోగం తెచ్చుకోండి
ఓ సరే అండి ఉద్యోగం తెచ్చుకునంక మీకు చెప్తాలెండి
ఆ సరే అండి నెను కూడా రోడ్డు పైకి వెళ్తా అండి
ఆ సరే అండి మర్ రి
ఉమ్ ఉంటానండి